హలో
హలో
బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
మండి మీ ఇంట్లో అందరు బాగు అందరు బాగున్నారా
ఆ బాగున్నారు మీ ఇంట్లో బాగున్నారా
మ్ మా ఇంట్లో కూడా అ అందరు బాగున్నారండి మా తాతగారు, అమ్మమ్మ, అందరు బాగున్నారు మా ఇంట్లో
ఉ ఇట్లా కూడా అందరు బాగున్నారు అత్తయ్య మామయ్య అందరు ఏం లేదండి కూర్చున్న పని అయిపోయింది ఏం లే పని అయిపోయింది
పిన్ అవునా ఏం టిఫిన్ చేసిరండి అవునా అబ్బో మా తినబుద్ధి అయితేదా అండి మీ ఇంట్లా అ
తింటారు మా ఇంట్లో బానే ఇష్టమే
అవునా అండి మీరు ఎ ఎట్లా చేస్తారో చెప్తారా నాకు కొంచెం గోధువ ఉప్మారావ ఎట్లా చేయాలో మా అమ్మకి చెప్తా నేను
ఆ ఏముంది తాళిం పేసినాక ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసినాక వాటర్ కో ఉప్మారవా వేయడమే అంతే
ఆ ఇంత ఈ ఇంత ఈ గా చెప్పారు కదా అండి వావ్ మీ వంటలు బాగొస్తాయి అనుకుంటాయి కదా
కర్రీ అయినా చేస్తా నేను
అవునండి మీకు ఫిష్ కర్రీ చేయడం వచ్చా అండి
ఆ చేస్తా
అవునా నాకు మ అమ్మమ్మ చాప మన మా తాత చాపలు తెస్తాడండి చెరువుకాడ మ స్తుఉంటాయండి మా అమ్మమ్మ చేస్తది కోశి ఫ్రై చేస్తది సూపర్ ఉంటదండి
అవునా మేమేమో పులుసు పెడతామండి ట్రై చేయం
అవునా ఆ ఈసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఖచ్ ఖచ్చింగా మీకు పెడతామం ఫిష్ ఫ్రై చికెన్ కూరా మటన్ కూర్ ఆ రొయ్యలు మస్తు ఉంటాయండి మా నానమ్మ చేస్తది అమ్మమ్మ చేస్తది అసలు మీరు మళ్ళీ మర్చి పూరు మర్చి పూరణం అక్క
అవునా అయితే ఈ సార్ కం ఖచ్చితంగా తేజ్ చేయాలన్నమాట
ఆ రండి పక్కా మా ఇంటికి ఈసా ఈసారి మీరు పండక్కి ఏమన్నా షాపింగ్ చేసి
లేదుదేట్టేళండి హస్బెండ్ ది మ్యా ఛీ బర్త్డే ఉంది షాపింగ్ కి వెళ్ళాలి
అవునండి మంచిగా దా అవునా ఆ ఆగండి మీరూ మిర్యాలగూడ లో షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండి షా సిఎంఆర్ షాపింగ్ మాల్ అక్కడ కొనుక్కోండి చాలా బాగుంటాయంట
జీవిమాల్లు గాని సిఎంఆర్ గాని పోతామండి
హైదరాబాద్లా ఆ ఆ ఇ ఇప్పుడు మనమూశ్ శివాలయం ఉంటది జూషిరు
ఆ ఆ తెలుసండి
వాటర్లో దేవుడ్
వాత ఆ అవును సూపర్ ఉంటది బోటింగ్ శివాలయం బా
ఆ అవునండి నాకు కూడా గుర్తొచ్చింది మా మా అత్తయ్య వాళ్ళక్కడ ఉం ంటారు మా వాళ్ళు మా మామవాళ్ళు మా బావ మా అక్ వదిన వాళ్ళు ఉంట అన్నమాటా అక్కడ వాళ్ళ కోసం మేము వెళ్ళలేదాండి వాళ్ళ కోసం వెళ్ళి మే మంచిగా వాళ్ళు దేవుడి దగ్గర తీసుకెళ్తే మేము వెళ్ళిపోయేది మా అమ్మ నాన్న మేమ అందరం
అవునా మేము కూడా బాగానే పండగ వెళ్తున్నాం అప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి
ఉ మ్యారేజ్ అయితే కష్టాల టండి
అట్లానే ఉంటాయండి
అవునా అంట్లు తోమాలంటరు అ అంట్లుతోమాలి బట్
వంటచేయాలి ఓయమ్మ ఇంకా పిల్లలు లేరండి స
అవునా అండి మాకు పెళ్లి చేసుకోవాలంటే భయం అయితుందండి సమాజంలో అబ్బాయిలు మంచిగా లేరు
ఆ అందులో నిద అదృష్టవంతరాండి
అవునండి మీరు అదృష్టవంతుడు అంటే ఆ అబ్బాయి ఇంకెంత అదృష్టవంతుడు మిమ్మల్ని మిమ్మల్ని మా మిమ్మల్ని మిమ్మల్ని మంచిగా చూకుంటుండంట ఆయన చాలా మంచి
అవునవును చాలా మంచి ఉంటారు
అవునా అవునండి మీరుగు బంగారం కొనుక్కుంటారా అండి మీరు
ఆ కొంతమండి
అమ్మోయి ఇప్పుడు చాలా ధరలు
చ అవును అవునవును చూడాలి పుల్ళ అవి ఎందు కొనాలన్న భయం కొన్ని పట్టటీలు తీసుకునే ఉంటాయి
అవునా అండి మీరు పట్టీలు పట్టీల గురించి నాకు అడగండి నేను చెప్ ఇట్లా డి
ఎ ఎట్లా ఉంటాయంండి డీజెంట్స్ ఏమైనా ఉన్నాయా
ఆ మా దగ్గర ఉన్నాయి నేను మీకు పంపిస్తా స అన్నడివి కొనుకోోండి మస్తు ఉంటదండి మీరు చీర కట్టు పోని
అంతే ఆ చేస్తాండి ఏదోన్నా లు కావచ్చు
అవునా మీరు ఒక మీరు స్కూల్ డేస్ లల్ల స్టేజ్ పర్
చేసా ఒక్కసారి చేసినా కాలేజ్ లో ఫేర్వెల్ రోజు
ఆహా మీకు టీచర్స్ డే అట్లా చేస్త తీసుకుంటారా అండి మీకు స్కూల్స్లలా కాలేజీలల్ల
చేస్తారు కానీ నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేండి ఫుల్లు మంచి కట్ కుంటే ఒకరికైతే ఇంకా బాగా కడతాండి
అవునా అండి అయితే ఇప్పుడు మీకు ఒక పని చెప్ తాండి చీరలు కట్టి వాళ్ళకి జాబులు ఉంటాయి కదా అండి ఇప్పుడు ఏద ఫంక్షన్కి పోతే చీరలు కట్టండి పైసలు వస్తే అటు మీకు జాబ్ అంటే మీరు పట్టు అంటే ఎవరి మీద డిపెండ్ కావాల్స అవసరం లేదనమాట ఇప్పుడు మా న తెలిసినా ఒక ఆమె చేస్తద అనమాట చీరగా అడు ది మేకప్ వేస్తది అవి ముప్పై వేలు తీసుకుంటుదండి ఒక్క ఆమెకి తయారు చేసానే
ఉహ్మ్ అవును హ్మ్ చూడాలి అభిప్రాయ ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది బైట్ కళద్దనే ఆగుతున్న
ప్పుడు ఇంది పెండెంట్గా బతాకలి కదండి జాబ్
అంతగా హ్మ్ చే తది ఆపే చేద్దావా ట్రై చేస్తున్నా
ఆ అవునండి, వాళ్ళు మనకు అన్నం పెట్టినా కూడా, మనం మనం చేసుకోంటే మంచిది కదా అని నా పా నా పాయింట్
ఐడెంటిటీ ఉంటుందని అే మీరేం చేస్తున్నరండి
అవునా నాన్న పెట్టిన అండి మా నాన్నవి మా అమ్మవి మా తమ్ముడివి అందరు ఉన్నాయండి నాకే ఉత్కం అంటుంది మా అమ్మ
ఎందుకు
మాకు వాషింగ్ మిషిన్ లేదండి కరెంట్ వాషి మీ లేదండి మా మేము చిన్న గ్రామంలో ఉంటామండి, పల్లెటూరు అండి మాది, మీకు అదే ఊరి పేరు తెలియదు కావచ్చులేండి
మా
మీరు ఈసారి ఆ అట్లా కాదండి అంటే మీరుుజున్నగారు అయినా హోదాడయినా, హైదరాబాద్ అయినా మాకు అనవసరం అండి, మీరున్న ప్లేస్ అయితే చాలా బాగుం అనిపిస్తుదండి మీరే మం మంచి వాళ్ళంటే మీ పక్కన కూడా మంచి వాళ్ళే ఉంటార అనమాట
అంతేగా ఉ అదే చాలా మంచి వాళ్ళు
మాకు ఒక చిన్న పా ప ఉండంది ఇంటి పక్క పక్కన ఆమె అల్లర్ చేస్ స్తుందండి ఏం చేస్తే తగ్గుతుంది అల్ల డి
ఇంకా చిన్న పిల్లలు అన్నాక అల్లరి చేస్తూనే ఉండాలి
అవునా అండి మీకు ఇష్టమా అండి చిన్న పిల్లలు
ఇష్టం మా కాడపిల్లల అంటే చాలా ఇష్టం
అవునండి మరి నాకేమో మగ పపిల్లలు ఇష్టంమండి ఎందు ఇక్కడ మా ఇంట్లో ఆడపిల్లలే ఎక్కువ ఉన్నా వనమా ప్రజాత జల్ సంత సంత న్నారండి మా ఇంట్లో అక్కయ్యలు తము చెల్లెలు హ అవునా అండి
హమ్
మధ్యాహ్నం కి వంటే మన చేసిరా అనివారి
ఆ బెండకాయకార అయింది అయింది అన్నం కడిగి పెట్టేసినాం
అవునా బెండకాయ కూర ఇలా చేస్తారంండి మరి మీరు
ఏముంది అందరేమో పచ్చిమిర్చి ఏల్లిపాయ వేస్తే, మేము ఉల్లిగడ్డ ఎండు కారం వేసి బెండకాయ కర్రీ చేస్తాం తాళంపు ఏసాక బాగుంట ఆ బాగుంటదండి
మా మా పెద్ద తాత, మా తాత ఒక ఆయన చెప్పేది బెండకాయ తింటే మ్యాథ్ వస్తుది గణిత శాస్
అవును అవును అవునవును అదే అంటారండి ఇప్పటికే మ్యాస్ వస్తది బెండకాయ తినాలి అంటారు
అవునా అండి అయితే నాకు కూడా ఇట్లా ఒక మాట అట చెప్పేది అన్నమాట మా తాత మంచి మాటలు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం వేస్ట్ చేయొద్దు రైతులు కష్టం తబీ బియ్యం ఏస్
అవును గిత్తా కూడ మెతుకుల్ కూడ వేస్ అయితే
కిందబడ్డ కూడ ముక్కుకోవాలంటే కదండి
అవునవును అసలు అన్నము తొక్కొద్దు అ మంచిగానే ఉంది హమ్
మీకు నీళ్లు కొనుక్కోవాలా లేకపోతే మీకు
ఆ నీళ్ళు ఏం ప్రాబ్లం లేదండి మోటార్ ఉంది ప్యూరిఫైర్ వాటర్ ఉన్నవి
మా దగ్గర అయితే ఇరవై రూపాయల క్యాన్ అండి వాటరు ఇరవై రూపాయలు లేని రోజు నీళ్లు గడవవ్వండి మాకు
అయ్యో మరీ నార్మల్ వాటర్ రండీ
కాదండి బిందెలు పోయి తెచ్చుకోవాలి. మామ్ అమ్మ నాలుగు బిందెలు నేను నాలుగు బిందెలు, మా అక్కయ్య నాలుగు బిందెలు తెస్తామండి రోజు. మా గ్రామంలో ఇంకా పెట్టలేన్నమాట చెట్టు నీలా న్యూ నీల్లది హరిత ఇప్పుడే ప్రోగ్రామ్ చేసిరండి. హరితాహారం అని ఒకటి
యావ్
మీకు తెలుసా అది ఆ నాడతామండి. ఆ నాటినమండి నా పుట్టినరోజ్ ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు పెడతా అండి. మీరు కూడా పెట్
ఆ ట్రై చేయాలి స్వామించి బర్డే
ఆ ట్రై చేయడం కాదండి మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్ప బడేల డి వెళ్ల్ండో అప్ డో మీరు చెయ్యండి. మీ పక్క వాళ్ళకి చెప్పండ్ డి సరించాలి ఆ నె చెయ్యొద్దు, అట్లా చేయొద్దు, అని చెప్పండి. చెత్త వారేయొద్దు అని ఉహ్
అన్నీ ఉహ్ చెప్తా మరి
మీరు షాపింగ్ లా చీరలు కొనుక్కుంటారా, డ్రెస్సులు కొనుక్కుంటారా.
ఏ ఇప్పుడు ఎక్ కోవ్ డ్రెసెస్ కాబట్టి ఎక్కువ డ్రెస్సెసే. పెళ్లివే ఉన్నాయ్. ఉహ్మ్ పెళ్లివే ఉన్నాయి మొత్తం. ఉహ్మ్ డ్రెస్సెసే కొనుక్కుంటున్నా. ఇప్పుడైతే ఇంతవరకు ఎప్పుడు కొనలే శారీ.
లం పోయి ఆవు ఉహ్ హు అవును మీరు విజయవాడ్ డ వెళ్ళి రాండి. మేం మొన్న వెళ్ళినం
మీమ్ మన్న మన్ననే ఎల్లినం
అవునా త్రీ ఫోర్ డేస్ బ్యాకే. ఆహ్ మిమ్ రోజ్ ఆహ్ అవునా లక్ష్మి లక్ష్మీ నరసి నరసింహ స్వామి కళ్యాణం జరుగుతాధండి. అక్కడ చాలా బాగుంటది. అవునా మేము సోమవారం పోయినాం అనుకున్
మేము సుబ్రహ్మణ్య స్వామి కలో వచ్చి అవునా ఓకే మేము ట్యూస్డే పోయినం
చే పోయినాం ఆహా
వాళ్ళ తల్లి అమ్మ హ్మ్ హ్మ్ హ్మ్ ఆ మోక్కుకుంటునుంటి
అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకు
అందులో నేను ఉండాలి. అదే చేశ్న
ఒకసారి చెప్పిండండి ముగ్గుల పోట్ పల్లల అందరుూ బాగుండాలి. అన్ బా అందర్లో అందులో నువ్వు ఉండాలి. అని అన్నాడు సరే అండి మరి నాకు వేరే కాల్ ఒస్తుంది బాయ్
ఆ